హలో
ఆ అక్కడ మన ఇంటి కనునా
ఏం చేతనావ్
మన యాక్సిడెంట్ అయిందంటే పోరాల గురించి వింటాన్న
వాళ్ల కన్నా న ఇప్పుడు
ఆ
ఆ నాకదే తెచ్చింది యాక్సిడెంట్ అయిందంట కదా వాళ్లకు
హ్మ్ అఖిల్ గానికి ను చిన్ను గానికి
దెబ్బలు దాకినయా
బాగా తగినయ్ గా
ఎట్లా పడ్డర్ మరి
బండి వేసుకొని కాలేజీకనుంచి వస్తానంటే బారే అడ్డొ ఇంత కుదుకున్నాట
ఓహో ఏ బండి
డిగో
డ్యూక మరి కంట్రోల్ కలేదా ఎట్లా
కంట్రోల్ ఆకపోయి గుద్దిఅట ఆహ బ్రేకులు పడలేదట్నా
బ్రేక్లు పడలేదా
ఆ
అ
ఒకసారి సడంగు లో వచ్చిసరికిే ఒకదాని కటించిి ఇంకో దానికి గుద్దిలు అయితే వానికి కాలందవు
అవునా ఇ వాడు కొంచెం పోట్ ట్టిగా ఉంటాడుగా
ఆ అంతే
అది బండి హైట్ ఉంటది
ఆ కొద్దిగా ప్రాబ్లం అయింది
చేయ్యే విరిగింది అంటల్లు మరి
ఆ చెయ్యి విరిగింది అంటల్లు బొక్క మీద బొక్క అక్కిందంట కదా
బొక్క మేద బొక్క ఎక్కింద
ఇప్పుడే హాస్పిటల్క కేళివాతానం
హాస్పిటల్ ఎవనాడు మరి
ఇ ఈ హాస్పిటల్ వాడరు మైబా తీసుకోవాలన్నారు
అవునవునా
ఆ ఇగ వాడేమో ఇంటికి వచ్చిండు వాని కేం దెబ్బలు తకలే
ఆ చిన్నగానీకా
ఆ
వాడు చేయబట్టే పోయిలాంటగా
ఆ తింటానికి పొఇల్లు దెబ్బ తాకించుకున్నారు
ఆ నైట్ ఒక్క పూట ఆగుతే మంచిగా ఉండు కదా
అంతే వాళ్ళు ఆగకుండా పోేయిలుు అట్లా
మరి నీకు తెలువదా వాళ్ళు పోయిది
నాకు తెలువది ఆడ ఆడ కూసున్న వాళ్ళు పోయిల్లు నన్ను రమ్మంటే నిను రాలె
కొద్దిగా అయితే నువ్వు కూడా పోదు వండగా
ఆ
నువ్వు కూడా వాళ్ళ తోని
జీబి నాది
బతికినవుతి నీకు అదృష్టం ఉన్నది
జిమ్మింగ పోతే మాత్రం
అంతేనా స్పీడ్ లా ఉన్నడాటన
నలభై నలభై యాభై ఉన్నడటా
ఆహా
ఫస్ట్ బయర్ వచ్చినప్పుడు స్పీడ్ గున్నాడు దానిక్కడ కొంత స్లోయలాట మళ్ళ తాడ్ గేరేసి కొడితే కథ వచ్చినడు చెటుకున్నాడు అందరు
అవున
కే బండి తాటసెట్టు మధలో కిరింకిందంట వీలీట్టు పద్దరట
అహా పక్కన రోడ్ పేమెంట్ ఉంటదా
ఉమ్ సందులబర్తే ఖతం ఈనికి ఈవ్ అలా వాడాడు వీలేతలేడట వాడో లేచి వాణివీన్ గున్సులేడాటా వోలియా
ఉమ్ వీడు అడ ఓట్లు ఉన్నాయి మళ్ళా ఆ ఓట్లు తింటానికి బర్లు వచ్చినాయి
ఉమ్
ఈగ చీకట్ల బర్లు నల్లగుండెసర్కి కనబడలేవ
ఉహు కనపలే అట ఇగా ఎత్త ఇద్దరు బర్రెను గుద్దెసరికి వాడు కింద పడాడు వాడికి చెయ్లు కాల్లు బాగా కోట్కపోనై
అనా
హ్మ్ హాస్పిటల్ ఎస్కేల్లి ఇగా స్కాన్ దితే రిపోర్ట్లు వత్తే ఇగ
ఆపరేషన్ చేయాలనుకుంట ఐతే
ఉమ్ చేరవచు ఇగ ఏమైందో తెల్తది
మీద మొత్తం గీర్కు
హ్మ్ కాల్ గిర్క పొదె ఇగ అది క్లీన్ చేసిన్లు అంతే ఇప్పుడే కట్లా ఎషిన్లు ఏద కొద్దిలైతే తెల్తదిగ అహ్ చెయ్ ఎర్గిందా బొక్క మీద బొక్క ఎరిగింద తెల్తది ఇగ
అహ్ నేను కూడా రేప్ వత్త పోయి ఇగ ఎప్పుడైతే పోయ్ సూశోద్దాం
ఉమ్ అప్పుడిగ హాస్పిటల్లో నే ఉన్నావని తెల్తదిగ
ఆ
ఏమైందో ఎట్లునదో తెల్తదిగా
అక్కడ ఎవ్వళ ఉన్నారు హాస్పిటల్ దగ్గర మనోళ్లు ఉన్నార్ ఎవలన్నా
పొట్టొడున్నాడు సాయన్న వున్నాడు
అవునా ఫోన్ చేసా వాళ్ళక్ కొద్ది గైనంకా
ఉమ్ చెపొనవ్ పొట్టొనికి
సరే కొద్దిగ ఐనాకి చేద్దాముగానే బండిగవల్న మరే
బండికి ఏం కాదని కొద్దిగ గేర్ రూసిపోయింది
అవునా
ఉమ్
ఎవలో సక్క చేసిందంటాగా దానీ
విక్రమన్న సక్క చేసిండు
అవునా
హ్మ్మ్
బండికయితే ఏం కాలే
ఏంకాలే
ఊ బండికేంకాలే నీయవ్వ బండికిదాకి వాళ్ళకు తా డుకుంటున్నా మంచిగుండు
అది వాస్తవమే కాని వడు కింద వడుడుతోటి వీడు బండేసుకొని వచ్చిండు వాన్నోదిలి పెట్టి
కాదు గట్ వాళ్ళ నీ తింటానికి అయితే తీసుకొని పోయిండు కానీ అవనికి దెబ్బల్ తాకి
అంతే కదా తిండికి ముందు పనికెనుక
హ్మ్మ్ చ గట్లుంటదారా
అంతేగా ఏం చేద్దాం వాడు
వాడ్ సచ్చిపోతెనా
అది వాస్తవమే వాడు సచ్చిపోతే ఏం చేద్దువు చిన్నగ నాకు తెలువనీ బోలే అంటడు
ఆ వాడేతీసుకపోయిండు ఇంకా వాడు పోయేది కాక నన్ను కూడ తీ తీసుకపోవు అని ముచ్చట చెప్పు
అప్పుటికే వాన్ని తిడుతలేడా ఇంకా అప్పటికే వాడు పొట్టుపొట్టుదిడుతాండు ఇగ
ఆ
ఏం చేత్తాండో వాడు వానకే దెబ్బల్తాకలే గానీ ఇండి వి విండుగా పనుడు
ఆ
ఇగ వీడు హాస్పటల్లనే ఉన్నడిగ
అవునా
వత్తాడు ఇగ ఇయాల స్కాన్లు ఇట్లు వచ్చినయి గా
ఆ
బొక్కకి ఏంకాలే కాని కుదిర క్రాక్ వొచ్చినట్టుంది
ఏం కాదు ఒక బొక్క ఏదా బొక్క మీద బొక్క ఎక్కితే దాన్ని సరి చేసి పట్టి ఏత్తరు
ఆ అంతే
పట్టి వేసి కట్ కడతరు అది ఒక ట్వంటీ డేస్ థట్టీ డేసై తే కవర్ అయితది
అంతే
మ్మ్ మరి ఆ బండి వేరేటోళ్ళది వాళ్ళు అడుకుొచ్చినట్టుగా వాళ్ళు ది కాదంటగా
ఆహా ఓకని కమ్మం నిగల్ ఎందుకొచ్చిండు
ఎవులల్ విల్లవి
వాళ అఐగళలను అర్షిత్ అన్న కింద పడ్డారు అన్నును ఆయనే
అవునా
హ వేసుకొని వచ్చే ఇగ ఇగ రొండు రోజులు మంచి ఊరు మీరు కాదు మూడో నాడు సాయంత్రం వేసుకొని పొయిల్లు కొద్ది బర్లో యిస్తార్ కటింగ్ కింద పడ్డారు ఇగ
హ్మ్
మ్మ్ గదురుస్త్ చోమటి ఇంకా ఏం గాలే ఇంగ పెద్ద పెద్దవళ్లాకడే
ఆ వాళ్ళ పని తెచ్చుకోకుండా మంచి గుని కోపం
అది వాస్తవమే తెచ్చుకోకున్నాఅయిపోవ్ తెచ్చుకొని ఆ పని చేసుకున్నాడు
ఆ ఉన్న రోండు రోజులు ఏమో వాడిని బండి అడికిీళ్ళ అందరు ఇప్పుడు పడ్డందుకు వాడు తాయి పడ్డాడని అంట
అంతే గద బాగా తాగి పడ్డరు కొంతమంది అంటరు కొంతమంది వీరే వీరే అంటాలి ఇక
మ్మ్
ఇగ రేపు ఒత్తురీగా వచ్చి తాముడు రేపు పోయ్ రావాలే
నేను కూడా రేపుొత్తా పోయి సూసోదం ఆ పండ్లు గిట్ల పట్ కంబోధం
హు ఆ చిన్ని గాని దగ్గరకి వాన్ దగ్గరక్ నువ్ వాళ ఒకసారి
పొదం వానికి ఏమన్న తాకినయ నార్మల్గా నేనా
హ్మ్ లేదన్న జస్ట్ కాల్ దెబ తాకింది కాలు కోట్కేసి ఇది కొట్టుకంతంద
మ్మ్ కట్టు కట్టించుకున్నాడా
కట్టిచుకోలేద్ అన్న స్పీడ్ పోయిర అడుగుతాండ్ డాక్టరు
ఆహా
ఒకటో రొండు సూదులు ఎషిర్రు మళ్ళ కట్టు కట్టుకున్నాడు చిన్నగా వాటి గుడ కటుకున్నాడు
ఏం కాదు పైన పైన గీ గీ గీర్కపోతే మరినా కవర్ అయితులే కాని కాళ్ళు చేతులు ఏమని ఇరుగుతేనే ఫ్యూచర్ల ఎఫెక్ట్ వడుతుది
ఉ అంటే ఏం జేత్తవ్ అవ్వ నువ్వు
మరి నువ్వు ఆడా లెవ్ పో పడ్డంక పోయినావా వాళ్ళని హాస్పిటల్ తీసుకపోయినంక పోయినావా
వాళ్ళు పడ్డ దంగా వాళ్ళు హాస్పిటల్ పోయినాక పోయిన
ఆహా తెలవదా
నాకు తెలవదు మీకు తెలు నన్నీ అనుకున్నా
అ హ మీ డాడీ గిట్లనేనాటగా హాస్పిటల్ తీసుకు వెంది
ఆ
మీ డాడీ చెప్పిండా అయితే
ఉ ఆ వడ్రంగి చెప్తే ఇగ పోయినం
ఆ హా
మరి మీరు మీరు నీకు తెల్వదా బుచ్చగనిది
నాకు ఇట్లా పడ్డరు చేయి ఇరిగిందని తెలిసింది కాని ఇక వీళ్ళిద్దరు వేయిళ్ళు వేరే బండి మించలి పడ్డరని తెలవదు వాంది స్కూటీ ఉండేగా ఉ స్కూటీ మించలే వడ్ ఏమో అక్క స్కూటీ చిన్నగానే పోతారు కదా అట్లా ఏ పడ్డరని నేను చూస్తాన.
అలో డీజే కి ఒక నాలుగైదు రోజులు అయితాంది అప్పుడు.
ఉ
వద్దురా అంటే వాడు ఊరికి పోన్ మామ అని ఇనకుంట పోయిళ్ళు
పోకుంట ఉంటే ఐపోవ్ ఒక్క నైట్ ఆ ఒప్పాయినా అడుక్కు
పోయి కొద్దిషేపు ఉన్న ఐపోళ్ళు. వాళ్ళు పోయ్ కోదిసేపు ఉండకుండా అప్పుడే వాడు తిననివ్వకుండా వీన్ని గుంజుకచ్చే వరకి ఆ బర్లు అచ్చి మీద పడు
ఆహా
కొద్దిసేపు ఆగినా బర్లు పోవచ్చు కావచ్చు అక్కడ అడా ఎమన్నా పార్సల్ గిట్లా కట్టించుకుంటే
ఉ
అ వాడు చిన్నివయినా కూడా తీసుకొని వచ్చిండు విన్ని
వాడు పీసోడు వీడు పైసలు పెడతాడు, ఇక వాని కాడ పైసలు దోబ్బుదాం అని చూసిండు ఇక తీసుకొని పోయిండు గని
ఉ ఫీల్ అయ్యింది అంత
ం అయ్యా చెయి తిరుగుతానికి వచ్చా
ఇరగలే నయం వానికి ఇగ
ఇంకా నయం ఇరుగుడు కాదు ఇంకా స్పీడ్లు ఉంటే ఆ బండి మించలి పడితే స
అబ్బా కొద్దుల అయితే ఆ బొందల కొంచెం పోతే ఖతం అందర్ సచ్చిపోవుడే గట్టిగ గుద్దతే
ఆ
అ ఇంకా చిన్న దూడ సాది ఇంకేయింగాలాలకు
అ ఆ
పెద్దది అయి ఉంటే కద మంచి మధ్యలో గుద్దుతే చచ్చిపోవు వీళ్లంతా, నువ్ వోతాం ఇయాల సాయంత్రం
ఇయాలా నేను వస్సా వచ్చినాంక అందరం కలిసి పోదాం. ఏమన్నా పండ్లు గిట్లా పట్టుకొని ఒక బ్రెడ్ ప్యాకెట్
హ్మ్ ఇంక రాలేను ఇంక కెలి
రాలే రాలే అయ్యగారు సాయంత్రం వస్సారా
ఉమ్ హు
అందరం కలిసిపోదాం సీజన్ నేను ఫోన్ చేత్తా వచ్చినాంక
హ్మ్ సరే
మ్మ్ సరే బాయ్
సరే బాయ్